బాగుంన్నార అండి బాగున్నాను బాగున్నాను మీ ఊర్లో సమ్మరు గు ఎలా ఉందండి
ఉందండి ఫార్టీ ఎయిట్ డిగ్రీస్ ఏమో ఉంది
మీరు బైట్ కేలినప్పుడు మీ బో మ్ బాడీ అలా సేవ్ చేసుకుంటారు
బాగ్ చేసి కంట్రోల్ చేస్కుంటున్నాను
ఫేషల్ ఎవన్నా యూస్ సేస్తారా ఫేస్కి మ్మ్
మీరు
ఆ నేను అంతే అండి నేను షోరూమ్లో వర్క్ చేస్తాను
మ్
ఆవ్ను మార్నింగేళ్ళిపోయానంటే మధ్యాహ్నం అంతా షోరూమ్లో ఏసీలో ఉంటాను ఆ పైన లంచ్కోచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతా
ఆ
మళ్ళీ ఈవ్ ఈవనింగ్ అంతా కూడా షోరూమ్లోనే ఉంటా ఒకే స నైట్ వస్తాను నాకే పెద్ద ఏఫెక్ట్ అవ్వదన్నమాట అలా గడిచ్పోతుంది నాకు
మీకు ఇష్టమైన క్రికెటు ఎమది
ఆ అండి
మీకీష్టమైన క్రికెట్ టీమ్
నా దోచ్చీ ఆ చెన్నై సూపర్ టీమ్స్ అండి ఐపిల్
అవ్ ఓకే ఓకే ఆ మీము రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు
మ్ ఈసారి ఎవరు గేలుస్తారు
ఈసారి ఆర్సిబి యే
లేేదంతే చెన్నై సూపర్ కింగ్స్
అయ్యో లేదు లేదు బెంగళూరే గెలుస్తది
సరే ఈ సాటర్డే సన్ రైజ్ గెలుస్తుందా ఆర్సీబి గెలుస్తుందా
డెఫినెట్గా ఆర్సీబి యే
సరే అండి చూద్దాం
మ్ చుద్దాం చుద్దాం
నేను చిన్నప్పుడు మా ఊరికేళ్ళే వాడిని ఎక్కువగా మా అమ్మమ్మళ్ళింటికి అక్కడ మా తమ్ముడు మా చెల్లెళ్ళు వాళ్ళతో కలిసి హైడెన్ సిక్ వాడేవాళ్ళం
ఆ
మా తమ్ముడు గోలీ బొంగరం ఉంటడు
గోలీలా
ఉమ్ అలేదఅలేద బంగారాన్ని తెస్తాం
ఆఅ
మిరాడ్తుండండి నేను చూస్తూ ఉంటాను అంటున్నా
ఆహ మీకేమేమి గేమ్స్ ఓచ్చండి?
నేను మా ఊర్లో అ క్రికెట్ ఆడుతా ఉంటాను ఫ్రెంఫ్స్ తో
ఆ
క్రికెట్ ఆడుతాను స్కూల్లో కబడ్డీ కోకో కబడ్డీ ఆడుతాను మోస్ట్లీ రెండు గేమ్స్ ఏ ఎక్కువ ఆడుతా అన్నమాట ఇప్పుడు ఆడేది
ఆహ మ్ ఇంకా ఎం అండి
మీరు సమ్మర్ లో బయట అక్కడ
ఆ వెళ్ళ్తామ్ అండి కేరళ అలా వెళ్ళి జాలీగా ఎంజాయ్ చేసేసి వస్తాం అనమాట.
ఎలాటి ప్లేసెస్ కి వెళ్తారు పోయిరాన్
అంటే చానా చల్లగా ఉన్న ప్లేసెస్ వెళ్తా వెళ్లుతా అండి వాయనాడు, పాలక్కడ అలాగ వెళ్ళి ఎంజాయ్ చేసేసి వస్తా
ఇప్పుడు ఎక్కకన్నా ట్రిప్ ఏయాలి అంటే మీరు మోస్ట్లీ అక్కడని షూస్ చేసుకుంటాను అంటే కేరళ ప్రిస్ట్ అన్న అట్లా గోవా అట్లన
గోవా మీరు వెళ్ళినారంటే ఉన్న డిగ్రీస్ కి మాడిపోతారు. ఆల్మోస్ట్ కేరళ కి వెళ్లినారంటే కూల్ గా ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు. బావుంటది
ఇంట్లో లా ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో వెళ్తారా, ఫ్రెండ్స్ తో వెల్ తారా
ఫ్రెండ్స్ తోనే వెళ్ళ్తామ్ అండి
ఒకళ్ళ ఇంట్లా వాళ్ళతో ఎల్లాలి అంటే అలాంటి ప్లేస్ కి
ఇంట్లో వాళ్ళతో వెళ్ళాలి అంటే ఆ ఏదన్నా టెంపుల్స్ కి తమిళనాడు సైడు అలా వెళ్ళి తిరిగేసి వస్తాం అన్నమాట మీరు?
అవు అంతే అండి ఎక్కువగా ఫ్యామిలీ తో ప్లాన్ చేస్తామని అయితే కాదు. అవుంత మేం చైల్డ్హుడ్ డేస్ తిరిగేషం ఫ్యామిలీ తో ఇప్పుడు మోస్ట్లీ ఫ్రెండ్స్ తోనే ప్లాన్ చేస్తున్నాం అండి అ
చూస్ చేసుకుంటారా
అంటే ఇంతవరకు బయట తోరి తో ఎప్పుడు పోయింది లేదు మా ఊరు నుంచే ఒక ట్వంటీ కిలోమీటర్స్, థర్టీ కిలోమీటర్స్ లోపలే మాకు
ఆహ్
ఇప్పుడు అవ్వు ఎంతయినా ఒకసారి కరెక్ట్ గా ప్లాన్ చేసి వెళ్ళాలం ట్రై చేస్తాము. కుదిరిందంతా పాండిచెర్లనే ఆహ్ గోవా సైడ్ గాని వెళదామని ట్రై చేసినమ్
ఇంకేం అండి
మీరే చెప్పాలి ఉండి ఏమన
బెంగళూరు లో బాగుంటుంది కదా వాతావరణము
ఆ బాగుంటుంది అండి ఆడ మీకు సమ్మర్ టైమ్ లో కూడా నైట్ లో మీకు ఆవ్ కూల్ గా ఉంటుంది మరి స్వీటర్ వేసుకోవాల్సింది ఆ టైం లో కూడా మీరు ఆ అంత చల్లి ఉంటుంది నేను సరే అక్కడ ఫ్రెండ్ అయ్యాను ఫ్రెండ్ చేశాను ఆ అక్కడ ఫ్యాన్ లేకుండానే మీకు కూల్ గానే ఉంటుంది
ఆహా
ఆ అక్కడ ఎక్కువు ప్లేస్ ఎం ఉండదు
ఆ హ్మ్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఏమన చేయాలంటే ఏం చెయాలండి
లు కాకుండా అంటే చాలా మంది కుంకుడు కాయలు అని వాడ్తారు అది బాగా ఫైవ్ మంత్స్ గా యూస్ చేస్తున్న అది లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ టె ఆ బయట వచ్చే ప్రోడక్ట్ ప్ర న్న ఇంట్లో నుంచి తయారు చేసినట్టయితే కొంచమ్ చ్చుగా ఉంటుంది కోకోనట్ ఆయిలు అది యూస్ చేస్తున్నరంటే బెనిఫిట్ ఔ
ఓఓ స్కిన్ కేర్ కి
స్కిన్ కేర్ కి నాకు కూడా అంత ఐడియా లేదు సో అప్పుడపుడు మా మదరు కొన్ని కొన్ని చిట్కాలు చెప్తుంటారు చేస్తుంటారు
మీకు ఏమన్నా ఐడియా ఉందా స్కిన్ కేర్ కు నాకు ఐడియా లేదు అందుకే మిమ్మల్ని అడిగాము
ఇంకేమన అడగండి
మీరు బాల్యంలో ఉన్నప్పుడు ఎక్కువగా తిన్న ఇష్టంగా తిన్న ఫుడ్ ఏంటి?
నేను బాల్యంలో ఉన్నపుడు ఎక్కువగా పండగపూట అప్పుడు ఊరుకి వెళ్తు ఉ ఉంటాను ఆ టైంలొ ఇంగ అమ్మమ్మగారు పిండివంటలు ఆ ఖర్జురాలు అలాంటివి చనా చనా వెరైటీ వెరైటీగా చేసి పెడుతూ ఉంటారు. అన్ మేము మా తమ్ములు మేమ్ అంతా కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ చిన్నగాఉన్నాం అద ఆ ఆ రోజుల్లో వాతావరణమే వేరుండేది ఇప్పుడు ఆ రోజులు తలుచుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్లిపోవాలి అనిపిస్తు ఇల ఒకసారి
ఆ
ఇప్పుడు ఉండే సిచ్యువేషన్స్ చానా మారిపోయాయి ఇ ఓల్డెన్డేస్ కి వెళ్లన్ని అని ఉంది
హ్మ్ మీరు ఎక్కువగా టెంపుల్స్ ఏ ఏ టెంపుల్ కి ఎక్కువ వెళ్తుంటారు.
అంటే మా వొర్లో తిర్చానూరు శ్రీనివాసవంగాపురము ఉంటాయి మోస్టలీ మనకు తిరు తిరుమలకి వెళ్తూ ఉం
ఓ
అక్కడ తిరుమల బావుంటుంది అండి ఫేమస్ కదా బావుంటది మంచిగా పిలిస్తే
మా ఊర్లో ఎక్కువ మేము వినాయకుడి స్వామి సుబ్రమణ్ ణ్య స్వామి టెంపుల్ కి ఎక్కువ వెళ్తుంటాము ఎక్కువ కానిపాకానికి వెళ్తూ ఉంటాం
కాణిపాక్ టెంపుల్
ఆ మాఊర్లో ఫేమస్ అండి మీ ఊర్లో తిరుమలా పెట్లో ఇక్కడ మా ఊర్లో అట్ల
హ్మ్మ్
ఉమ్ మీకూ ఏ బీచ్కి వెళ్ళాలంటే ఇష్టమండి
ఆ నేను మెరినా బీచ్ అన్ని ఆల్మోస్ట్ చెన్నై లో అన్ని బీచ్లు తీరిగేసాను ఒక్క మెరినా బీచ్ తప్ప అన్ని తిరిగను అదొక్ క్కటి విజిట్ చేయాలని చూస్తున్నాను పాండిచ్చేర్రి సైడ్ ఎళ్ళను గనీ ఫ్రెండ్స్ తో వెళ్లేదు ఫ్యామిలీతో టెంపుల్ట ఆ టెంపుల్స్ కన్నెళ్ళాననుకో అక్కడ ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అన్నారు డ్రింక్స్ ఉంటాయి అంటారు అవి ఎప్పుడు నేను చూడలేదు ఈసారి వెళ్ళా క ఖచ్చితంగా విజిట్ చేస్తాను ఎందండి
పాండిచ్చేర్రి కెళ్ళడానికి ప్లాన్స్ ఏమైనా పెట్
ఆ పెట్టుకోన్నాము ఫ్రెండ్స్ తో మాట్లాడి గూడా పెట్టుకున్నాము అమౌంట్ అనేది రెడి అయిపోయిందంటే ఇంకా ఆలోచించుకోకుండా స్టార్ట్ అవ్వడమె
బావన్
హ్మ్ అదే అందరు తొ చెప్తూ ఉంటారు నాకు వెళ్ళాలని అనిపిస్తుంది దానికంటు ఒక టైం వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్తామండి
ఆ మీరు ఇంకా కేరళ గూడ వెళ్ళండి మంచి మంచి ప్లేస్ లన్ని విజిట్ చేయండి బావుంటుంది అనమాట
అదె వెళ్ళాలీ ఇల్లు సెట్ అవ్
ఇంకేమండి సరే అండి ఉండండి ఉండండి సరే అ